హలో
హలో
తిన్నారా అండి
ఆ నమస్తే మేడం బాగున్నారా
ఆ బావున్నా మీరు బాగున్నార
ఆ బాగున్నా మేడం ఏం చేస్తున్నారు
ఏం లేదండి
ఏంది మేడం
ఏం లేదండి మీరు వచ్చారా స్కూల్ నుండి
అవును లంచ్ అయిందా
అవ్వలేదండి
ఇంకా అంతేనా ఏమన్నా తినాలి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను తినాలి
మార్నింగ్ చేసేసి వెళ్తారా వంట
ఆ మార్నింగ్ ఏ చేసే వెళ్తా మా
ఉ
దగ్గరే కదా ఫైవ్ మినిట్స్ అనేసి లంచ్ కు వస్తానండి
హుమ్
మీరు తిన్నారా
ఆఫీస్కెళ్తారా
ఎంటి
పిల్లలు బాక్స్ తీసుకెళ్తారా
ఆ పిల్లలు బాక్స్ తీసుకుంటారు
హ
మీరు మేడం ఏం జేసారు వంట
ఏం జేస్సాను పన్నీర్ అండి
ఏంటి
పన్నీర్ అండి
పన్నీరా
ఉ
అంటే రైస్ లోక్ తింటారా పన్నీర్ మీరు
ఆ తింటామండి
ఓకే ఓకే పన్నీరు రైసా ఉహ్ రారు నైట్ అయితే ఇంగ రోటి తింటారా దాంట్లోకి
ఆ అను ఎక్కువ తినాలనిపియ్యది రైస్ లో కాని ఇగ తినాలి
ఏంది
ఎక్కువ తినాలనిపియది రైస్ లోక్ పన్నీరు కనీ ఇగ తినాల్
ఆ మామూలుగయితే అందరూ రోటీస్ లోకే తింటరు కదా పన్నీరేక్కువ ఊ
టేతే బటర్ నాను పన్నీర్ దిగ తింటర్ అందరు ఎక్కువ
ఆ బజర్ నాన్ పన్నీర్ రోటీ మాములుగా రైస్ లోక్ అద్ ఎంత టేస్ట్ అనిపీయది గదా అది సప్ప సప్ప సప్పగా ఉంటాది
హు మీదండి మీదేం కరీ
నేనేనా ఈ రోజు అన్నం ఉదయ్ మేమ్ టిఫిన్ జేయలే ఊరికెళ్ళేస్ ఒచ్చాం అన్మాట నిన్నా కొంచెం నైట్ లేట్ అయింది ఊరికెళ్ళి ఒచ్చేసరికి
అవును హు
క మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు రైస్ బుడంకాయ్ పప్పు జేసాను పిల్లలు ఇంక బయట టిఫిన్ తెచ్చుకొని తిన్నారనమాట వాళ్ళు
ఆ హ
ఉ ఉ ఉమ్ కొంచెం నైట్ లేట్ అయ్యేసరికి నిద్దర్ నిద్ర లేదు టువెల్ అయింది నైట్ ఒచ్చేసరికి
ఓ బానే లేటైంది
ఆ లేట్ అయింది ఇంగ మార్నింగు చెయ్యాలనిపించట్లేద్ అసలు
ఉహ్మ్ వర్షం బడుతుందా అండి
ఆ వర్షం ఏం లేదు ఇంకా మూడము గాలి ఇలా విపరీతంగా ఉంది కానీ వర్షం అయితే ఏం పడలేదు అసలు
అవును ఇక్కడ గూడండి చర్లాగుంది గాలోస్తంది
రా అదే గాలి కొంచెం గాలి కాలం ఉన్నట్ ఎక్కువ్ గాలోస్తుంది
ఉ
అంతే ఇంకేం లేదు మీరు తినేసారా అయితేది తిన్లేద
అ ఇంకా తినలేదండి
అ మీ హస్బెండ్ ఒస్తారా మళ్ళా
ఆ రారండి బాక్స్ తీసుకెళ్తారు
మార్నింగ్ ఎ బాక్స్ తీసుకొన్ ఎళ్తరంటే ఈవినింగ్ వరకు మీరు ఒక్కరే ఇంకా
ఆ హ హ
ఈవినింగే అంటే ఈవినింగ్ సిక్స్ కలా వచ్చేస్తారా మల్ల
అంటే వీళ్ళ షిఫ్ట్లు ఉంటయండి మార్నింగ్ వెళ్తే మార్నింగ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ కేళ్తే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తరు లేట్ ఆ అవునండి
అవున అమ్మ
ఉమ్ ఈ లేట్క వెళ్తే లేట్ వస్తరు
ఓకే ఈవినింగ్ మళ్ళా నైట్ షిఫ్ట్లు కూడ ఉంటయా
ఆ నైట్ షిఫట్లేవండి
ఉహు కొంచెం మార్నింగ్ టైమింగ్స్ ఎక్కుఉంటఏమో ఎర్లీ మార్నింగ్ వెళ్లాల్సింది ఉంటదేమో
కే ఎంత మార్నింగ్
ఆ మీరు సిక్స్ థర్టీకి మళ్ళా వంట చేస్ బాక్స్ పెట్టేస్తరా
ఆ ఒక్కగో అంటే టిఫిన్ చేయ ఏద ఒకటి స్కిప్ టిఫిన్ చెయ రైస్ పెట్టి కర్రీ వేసి పెట్టేస్
అదే అంత మార్నింగే తర్టికి టిఫిన్ కర్రీసు
తే తినాలనిపియదు కదా వద్దులే అని అంటారు
ఆహా మ అంత మార్నింగ్ వెళ్తే తొందరగా వచ్చేస్ సరే ముందు
ఆ తొందరగ్ చేరుతరు కన ఆ ట్రాఫక్ ఇలా టైం అయిపోద్దండి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అట్ల పడుతది
ఉహు అవునండి ఇగ టౌన్ అన్నాక ఇ టైమింగ్స్ ట్రాఫిక్ ఉంటాయి ఎక్కువ
ఉమ్
ఉమ్ నన్ను ఉమ్ ఇంగయితే మీరు మళ్ళ మీకు బోర్ కొట్టదా మార్నింగ్ టు ఈవినింగ
అంటే ఏమో చుట్టాలు ఉన్నారు పక్కనే
ఆహా మీ ఇంటి దగ్గరలోనే చుట్టాలు ఉన్నరన్మాట
ఉమ్ పక్కనే
ఉహు ఇంకా వాళ్ళతో కొంచెం సేపు టైం పాస
ఉమ్
ఉమ్ మండి ఇవాళ స్టిచ్చింగ్ ఇవన్నీ మిషనలా వస్తాయ మీకేమన్న
ఆ మామూలుగోస్తదండి ఆ బ్లౌజ్ లు అంతే ఆ ఎమ్మెవెక్కువ
ఉమ్
రోజులు కూడా నావి సెట్ అయితయి వేరే వాళ్ళ ఏవివరి సెట్ అవ్వవు
ఓకే మీ వరకు మీరైనా కుట్టుకుంటరా
ఆ అవునండి
అలానే బెనిఫిట్లేం మళ్ళీ ఇప్పుడు బయట కాస్ట్ ఎక్కువ
ఉమ్ ఆల్ట్రేషన్ అట్లా డిజైన్ డిజైన్ ఏం రావు మామూలు బ్లౌజ్ వస్ తదంతి అంటే కట్ వర్క్ ఇప్పుడు అట్ల పెట్టించుకుంటున్నరు కదా
ఉహు ఆ ఉంది ఉంది
హు
మీ సైడ్ ఎంత తీసుకుంటారు మేడమ్ బ్లౌజ్ కుడితి
ఇక్కడ అయితే ఎక్కువై అండి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా తీసుకుంటారు
ఉహు అదీ
ఫోర్ ఫిఫ్టీ అట్ల తీసుకుంటారు
నార్మల్ బ్లౌజ్ ఆ
ఆ నార్మల్ ప్లేన్ అంటే సారీ పైన బ్లౌజ్ ప్లేన్ ఏమి ఆ అంతే
ఉనే ఉకే రౌండ్ నెక్ పెట్టినందుకు లైనింగ్ ఎసినందుకు ఫోర్ ఫిఫ్టీ నా
ఆ అవును అండి
ఉహు
మీ దగ్గరండి
మాది అయితే టూ హండ్రెడ్ ఏయ్
ఉహు ఆది ఒక ఊ మా ఊర్లో కూడా తక్కువే ఉంటది ఇక్కడ సిటీ లో కాబట్టి ఎక్కువ తీసుకుంటారు
అంటే బోటిక్స్ ఉంటాయి ఆడ
ఆ బోటిక్స్ ఉంటాయి మరి అంతా కూడ్ తారా అంటే అంతేమి కుట్రర్ మామూలుగానే ఉంటది
మరీ మరీ మన్ చి కావాలి పర్ఫెక్ట్ కావాలి అంటే ఇంకా ఎక్కువ ఫాస్ట్ తీసుకుంటారు మంచిగా ఇట్ల వర్క్స్ ఎస్తారు వాళ్ళ షాప్ లో ఇస్తా అయితే
ఉ
ఉ ఒక్కసారి ఇచ్చినా అంతే ఇక్కడ ఎక్కువ ఇవ్వను ఉహు మరి అంత కాస్ట్ పెట్టి ఎందుకు లే అనిపిస్తుది
ఫోర్ ఫిఫ్టీ అంటే మే రెండు బ్లౌజ్ లు కుట్ కున్న హ్యాపీ గా ఎంజాయ్ చేయచ్చు ఉన్న
ఉ
ఉ
వాళ్లు ఇగ ఆ అది బోటిక్స్ పెట్టుకుంటారు కదా షాప్ లాగా పెట్టుకుంటారు
హు
ఉ ఇ అపార్ట్మెంట్లో ఎవరు ఇగ పెట్టారు పెట్టినా కూడా ఎవరు వాడు ఎక్కువ తలవదు కద అండి
అవును అపార్మెంట్స్ లో ఆన్ థెయిన్ ఫ్లోర్స్ ఎక్కువ ఉండాయి కాబటి ఎప్పుడు అయినా హౌస్ ఉంటే నే కింద ఉంటే నే తెలుస్తాది
ఉ కింద షాపులలో పెట్టుకుంటారా
ఉ మీరు అపార్ట్మెంట్ ఉంటారా
ఆ అపార్ట్మెంట్లో ఉంటాం
ఆహా హా అపార్ట్మెంట్స్ లో మీకు తెలిసిన వాళ్ళ ఉన్నార పక్కనే
ఆ ఉన్నారండి మా ఆయన వాళ్ళ మేనత్త కొడుకు
ఆహా ఓకే బంధువులు ఉన్నారు కాబట్టి అక్కడప్పు కొంచెం టైం పాస
నా హ్ వాళ్ళున్నారనే తీసుకున్నారంట
ఉ హ
దగ్గర ఉంటది కదా ఏదన్నావసరం ఒచ్చినా ఏమైనా
అవునులే మీరోక్కర్ ఉంటరు
ఉమ్
ఉహ్ హౌస్ ఓన్ హా మీరు
హా అవును కాదండి రెంటె
పూజ అంటే న ఎంత అపార్టెంట్స్
ఎంటు టెన్ థౌజండ్ అ అండి రెంటు
డబల్ బెడ్ నన నా
ఆ డబుల్ బెడ్రూమ్
ఉహ్ ఇన్గాఅపార్ట్మెంట్స్ బయట్ ఎక్కువునే ఉన్నాయ్ ఇంట్లో
ఆ బయటింకా సిటీలయితే ఇంకేక్కువ ఇద్ సిటీ కొంచెం దూరంగా ఉంటది ఉ కావట్టి
డె ఏమంటే కొంచెం అపార్ట్మెంట్ సేఫ్ అని
ఆ సేఫ్ ఇగ ఏం భయం ఉండద్ నైట్ టైం లో కూడా అ కొందరు నైట్ షిఫ్ట్ లు చేస్తారు కొందర్ నైట్ షిఫ్ట్స్ కూడా ఏస్తరు కదండి
అదే నైటు వాచ్మెన్ వాచ్మెన్ ఉంటారు కావట్టి కొంచెం ష్రిస్క్ లేకుండా ఉంటది అంతే మరి మీరు ఫుడ్ ది ఫుడ్ తినలేదా వెయిజు ఇంకా
అహ తినలేదండి తినాలి
అహు రోజు మళ్ళా ఎన్ని గంట్లక్ తింటర్రోజు లేటేనా
లేట్ అంటే వన్ థర్టీ ఆ టైం లో తింట వన్ థర్టీ టూ లోపు
అ ఉనండి మార్నింగే తొందరగా తింట్ టరా అప్పనంత అయ్యేంత వెయిట్ జేస్ తింటరా
అహ్ మార్నింగ్ దినేసరికి టెన్ థట్
ఇంగ అందుకే కొంచెం లేటుగా ఆకలయితది అదే మీ హస్బెండ్ ఎల్లి ఆవర్ ఓకే ఈ వర్క్ అన్ని కంప్లీట్ చేసుకోవాల్ గదా మీరు అంద్ టైం బటొచ్చు ఉ హ్ ఇంగ్ అయితే మేలి మీరు బయటికే మళ్ళ ఎక్కడికెళ్ళరా షాపింకీట్లా
హా అంతా ఎక్కువెళ్ళమండి ఎప్పుడో ఒకసారెళ్తాం
మీ ఊరు సైడ్ ఎళ్తరా ఇక్కడెళ్లరా ఎక్కువ
ఎప్పుడో ఒకసారి వెళ్తాం ఇ యా వీక్లీ వీక్లీ అయితే అట్లేం ఎల్లం కొందరేళ్తారు గా వీక్లీ వీక్లీ
అదే వీక్లీ అజ్స్ సాటర్డే ఎట్లాగో మీక్ హాల్డే ఏమో గదా మీ హస్బెండ్ కి
సాటర్డే సండే హాలిడే అంటె చాలా మంద్ ఎళ్తరు గానీ ఆ ట్రాఫిక్ ఇట్లా బండి మీద్ ఎళ్ళాలంటే మొన్న కష్టంగనిపిస్తది
అహునా ఆ అంటే ట్రాఫిక్ ఉంటారింగా స్థితి అంత ట్రఫిక్ంగ్
బాగా లేేట్గా ఎల్లాల్సొస్తది
అంటే మీ ప్లేస్ మీ సైడ్ ఏ ప్లేసెస్ బాగుంటాయి చూడాలనుకుంటే ఏమన్న
నన్నీ ఎక్కడకెళ్ళాలన్నా వన్ హవర్ పడుతది అమ్మ
జర్మ జర్నీ ఎక్కువ టైమ్ పడ్తద
ఆ జర్నీ కుటయి
అవునండి మళ్ళ మీరు ఏం ప్లేసెస్ చూడలేదా మళ్ళా
ఏమంటే మాల్స్కేల్లీనం
సరే సరేలేండి వర్క్ ఉంది కొంచెం మళ్ళ కాల్ చేస్తా బాయ్
బ
ఓకే